ఎవ్వరు
మర్చిపోయిన ఇ అంతా రిార్ అవుతుంది దగ్గ వచ్చేస్తుంది నీళ్ళు కావాలి నీళు కావాల
బలే బాధ తెలుసా తెలుసా మాకు ఆ
ఇ మోసం
హలో మేము సిక్స్ క వచ్చాం సిక్స్ టెన్ కి అక్కడ బయట వచ్చింది మేము అంత సేపు చేపించినడు పనికి మళనా పట్ట
మే బూతుల మాట్లా
అయింజుడు అయింజుడు ఒకసారి అయిజుడు ఆయన జట్టు బలే ఉంది ఓకే స్వారి సరి నాకు కోపమచ్
మళ్ళీ పిలిచాడంట కద
ఆ పైన ఉన్నదాన్ని మళ్ళీ పిలిపించినాడు దొంగ నేను వెళ్ళిపోయాను పైకి వచ్చేస్తే మళ్ళీ పిలిపించ నాడు ఎవరో తెల్స్ రాము ఆయన రాము సారు సిరీష మేడం సూర్య సారు
అప్పు చెప్పారు రమ్మని నేను బోలే అదే నువ్వు నిన్న నన్ను అడిగావు కదా మళ్ళా క్యాంటీన్ నుంచి వచ్చే
ఆ ఆ అ అ అప్పుడే
చాలా ఒవర్ చేస్తున్నారు ఆయనతోోటి చేపియాల్సింది మీరు ఆయనతోోటి చె తియాల్సిందె మీరు
ఆయన చేయకుండా ఓవర్ చేస్తున్నాడు నిన్న మా నేత్ర నందమూరి చేసి తడ్పాపు ఎంత కష్టపడ్డాడో పాడి ఎత్తుకోపోయినట్టు ఎత్తుకోపోయిన నలుగురు కర్రలు పట్టుకని
స్తున్నాడ
ప్రిన్సిపల్ కాద్ లే అమ్ పెళ్లాాం నిన్నా ఉన్నాడు ఉన్నాడు ఆయన ఒక పక్క నుంచి వెలుపు
ఉమ్ మరి ప్రిన్సిపల్ చెప్పినప్పుడు నీకే మే వెల్లిపోవడానికి అవున
మళ్ళీ ప్రిన్సిపల్ వెళ్ళిపోయాక పిలిపచ్చి నాడు మమ్మల్ని దొంగన
హిమ్ ఇం....
అందుకే మింగేస
మీ వల్ల నేన్ చెడిపోతున్నా నిజంగ మీ వల్లే నాకు తెలియని బూతులు కూడా ఈడకొచ్చినాకే తెలుసు మీకు సరె సరె
ఆవు
బాయ్ హ్మ్
నైట్ చేసేసింటే నాకు ఇంకొకటి కూడా వచ్చింటది కదా మనో లేకుంటారు నిన్న
నిన్న మనోళకి
మనోళ్లకి లేదు మొన్నచాన్ని తెలుసు ఆ
ముందే మండే హాలిడే స హచ్ మండే కాలేజ్ ఉండదా సర్ నాకులేదే నాక్ లేదే ఆ ఏం చెయాలి బోర్ కొట్టట్లా
ట్లేదు
అవును మా రూమ్ లో ఒక ఒక పాపుంది పద్దన్నే వచ్చి లేపేసింది ఉ ఇంటి దగ్గర నుండి వచ్చింది వచ్చింది సిక్స్ కో సిక్స్ థర్టీకో లేపింది
ఓ మమ్మీ పడిపోయింది నీ ఎత్తాంటిమే పొయ్యీ, ఎత్తుమే పొయ్యీ.
అయ్యో పాపం
తర్వాత నవ్వకండి అంటే ఎవరు నవ్వు ఆపుకుంటారు చెప్పూ ఫ్రెండ్స్ పడితే నవ్వాలి కన్సోల్ చెయ్యగూడదు. ఫ్రెండ్స్ పడిపోతే నవ్వాలి కన్సోల్ చెయ్యగూడదు. నువ్వు పడిపోతే ఎప్పుడు ఎప్పుడు పడతావా అని నేన్ ఒకసారి నేను గూడా ఎప్పుడెప్పుడో నీకు తెలీకుండా చేస్తాలే నిన్ను గూడా ఏదో ఒకటి కానీ.
నేన్ గాదు
మనపో అ అ అమ్మీ ఫోన్లో మాట్లాడ వంగి మాట్లాడ వంగీ మాట్లాడ్ హలో హలో హలో
వచ్చింది గదా పైన ఒకటి. అది వచ్చింది గదా.
టాస్కా అ
ఆ వచ్చిందీ మే. పావనీ ఇటీ ఒకసారి ఆ అదిగో
ఫై మినిట్స ఆ నే ఇప్పు ఇప్పుడు బాధేంది మాట్లాడాలనా
ప్చ్ మేం అడుగూ అది ఇవ్వడు. ఆ రోజు గూడా
ఒక్ క్వాటర్ వస్తే చాలు
వస్తదీ. ఒక ఐదు కాల్ చాలు
ఒక పది మాట్లాడితే రెండు వస్తయి. దో వస్తది దాంతో మాట్లాడితే ఐదు వస్తాయి
రే ఎనభై రూపాయలు వస్తది రా ఒక కాల్ కీ అగ్గో అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటే వేరేది అవుతాది అందుకనే వాలుపెట్లా. అప్పుడు వాళ్ళకి రేటింగ్ రాదు
అ ఇంకా నాలుగు నిమిషాలు ఉంది
ఆ
ఫోర్ మినిట్స్ ఉంది అద్దో నీ కనక ఒక పాప ఉంది చూడు అక్కడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని
అయ్యో పాపం ఆ బలే గోరం అసలా ఆ నవ్వకండి వేరంట
నువ్వు పడితే బాగుంటది నేను నవ ఫుల్గా నేనే పడేస్తాను లే క్లాషూ లో
నువ్వు నా పక్కన ఉన్నావు నేను నీ పక్కన లేను అ
ఆ ఎట్టైతేరు నా పక్కన కూర్చున్నావు కదా నీ పక్కనట్టుకోడ ఈ నెంబర్ జరు
ఇంకా
మ్మ్ ఇంకా చెప్పాలి
ఇంకేముంది ఏం ల్యా అవి ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు
ఒక పాట పాడు వినేత్రానందం కోసం మీ నేత్రనందం కోసం ఒక పాట పాడు ఆ పాడు
జయ కృష్ణ కాదు ఏం పాట పాడాలి అర్ధం
ఎక్కడ చూడలేదు కదా మీ సైట్ చూడలేదు లే ఎందుకు
లేదు లేదు నేను వాడితో మాట్లాడితే ఈ ఇమ్మీ తో కూడా రెండింటిలో మాట్లాడతన ఏం చేయాల అసలు నే ఎన్నో సాయం చేస్తాన్నా కదారి ఇప్పుడు కాలీ కదా అర్ం చేసింది వచ్చాడు అడుగు ఆ ఏం చేయాల అర్ధమే కావట్లేదు అసల
ఏం చేయ్యాలి ఎప్పుడు మన బ్యాచ్ వాళ్ళు బేకారే ఎప్పుడు బేకారే
అమ్మ. నా పక్క న గర్ల్ కి సెట్ అయిపోయింది.
ఆ గోల్ చూడు ఆ గర్ల్ చూడు కింద ఎట్ట కుచ్చోని ఉందో. ఆ ఇగోలా! వై అదే వై ఎందుక ఈ గళ్ ఓకే మీ. ఇగో నువ్ వేరే రూమ్ గదా?
లేదంగా ఒక మంచి టాపిక్ వచ్చిననుకోకంటే నేను మన టైం మాం డ్యాన్స్ ఎందో ఏం. ఎందేదో మాట్లాడుకుంటున్నారు. ఏం అర్థం కావట్లేదు.
ఇంతమంది మాట్లాడుతుండే ఏం అర్ధం కాలేదు. డిస్టర్బెన్స్ గా ఉంది. మా ఈరోజు ఫ్లైట్ కి లాస్ట్ నా ఉండదు ఏది. ప్పరాదా ని ఏం మంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు? ఈ ప్రేమే నీ వాడికే వాడికే అంకితం. కాదు ఓకే ఓ ఓకే బాయ్ బాయ్.